హలో
హలో ఆ ఆ బౌన్నర అండి
హలో వినిపిస్తుందా అండి ఆ నేను బావున్నానండీ మీలా ఉన్నారు
ఆ నేను కూడా బాగున్నా అండి ఏం చేస్ న్నారండి ఆ బాగున్నా
ఏం లేదం ఏం లేదండి మాకు ఇక్కడ వర్షం పడుతుంది బయటికి వెళ్ళడానికి లేదు ఇ చక్క చక్క చల్లగా ఉంది క్లైమేట్ బాగుంది మీకు అక్ మీకు ఎక్కడ వర్షం పడుతుంద
అవును అవునండి
అవునా అండి అంటే ఎక్కువ పడుతుందా లైట్ లైట్ గా పడుతుందా
హెవీగా ఏం పడడం లేదు అండి
అవునండి
ఆ
ఉమ్
ఇంకేంటండి ఏం తిన్నారండి
నేను ఈరోజు ఆదివారం కదండి మా పేజీలో చికెన్ పెట్టార అనమాట చికెన్ తిన్నాం చికెన్ అండ్ రైస్ తిన్నాను మీరు
ఆ సేమ్ అండి ఇంకా సండే అంటే చికెనే కదండి
అవునం మీ మిప్ పిజిలో చికెన్ బాగా పెడతారా మా పీజీలో చికెన్ స్వీట్ ఉంటుందండి తినడానికి అవ్వదు
ఆ ఒక్కొక్కసారి ఏంటంటే ఆ చికెన్ పీసెస్ అనేటివి తినేసి ఇస్తారు కదండి అలా ఉంటాయండి ఆ పీసెస్
అవునులే అండి
ఆ అండి
మాకు అంత అనుకోండి మాకు వేసేది ఫోర్ పీసెస్ వేస్తారు అది కూడాడా స్వీట్గా ఉంటందా తినాల అనిపించందండి అంతేగా
అవునా
అవునండి
ఓకే చికెన్ కాకుండా ఇంకేమి ఇష్టం అండి మీకు
నేను మటన్ తింటాను ఫిష్ కబాబ్ ఫ్రై ఉంటుంది కదా
అవును
అ అది తింటాను ఫిష్ పుల్స్ అయితే నేను తిననండి పుల్లగా ఉంటుందినేసి నాకు ఎందుకో ఇష్టం ఉండదు తినడానికి ఆ కబాబ్ ఫ్రై్ అయితే బాగా తింటానండి ఇంకా అంతే ఇంకా నాన్ వెజ్ లో తినేదంటే నేను ఇంకొటే ఇంకా
ఫిష్ పుల్సు అప్పుడు అప్పుడు తినడానికి ఫిష్ పులుసు అప్పుడప్పుడు తినడానికంటే నెక్స్ట్ రోజు ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి
అదేనండి ఒకసారి ట్రై చేస్తాను అది కూడా అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఫిష్ తింటే కళ్ళకి మంచిదని చెప్తారు కదా
అవునండి ఫ్రై కంటే పులుసు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి
అవునండి అవును
అవుం ఇంకా మీరు ఆ నేను ఫిష్ బాగా తింటానండి మటన్ తిననండి
అవునులేండి
మీరు బోటీ తింటారా అండి
ఆ లేదండి నేను తిననండి బోటీ
అంటే పైప్స్ ఉంటాయి్ కదండి అంటే అది ఎలా
అవునవున అవునవును పైప్స్ కావును
ఆ ఆ పైప్స్ అయితే నేను బాగా తింటా అండి అంతే ఆ ఒక్కటే అండి కేవలం దానికోసం మాత్రమే నేను తింటా అండి అంతే
నేను తిననుండి నేను బోటు ఎప్పుడూ తినలేదు ఆ పైప్స్ కూడా తినలేదు ఏం తినలేదు ఎందుకంటే దాన్ని చూస్తే నాకు తినాలనిపించేది అందుకు నేను తినను
అవునా ఒకసారి ట్రై చేయండి బాగుంటు ఉంటుంది
ఏమో అండి ఇష్టం ఉండదు తినడానికి అంటే నేను ఫ్రై చేస్తే తినడానికి ఏమన్నా బాగుంటదేమో చూడాలి ఒకసారి
ఓకే ఆ నేను ఒక మొబైల్ కొందామని అనుకుంటున్నా అండి. మీరు ఏమైనా సలహా ఇవ్వగలరా నాకు
నాకు మొబైల్స్ మీద అంత ఐడియా లేదండి. నాకు తెలిదు మొబైల్స్ అదంతా.
అవునా అండి. నేను కూడా ఇప్పుడు కొత్త మొబైల్ కొందామని అనుకుంటున్నా అండి. అండ్ అమ్మకు కూడా లేదు మొబైల్ సో అందుకు అమ్మ కోసం మైనా కొనాలి అని అనుకుంటున్నాను. మీకేమైనా అవగాహన ఉందేమో అని అడుగుతు తున్నానండి.
లేదండి నాకు అంత లేదు.
అవునా.
అవునండి.
ఇంకేంటండి.
ఉమ్ చెప్పాలండి మీరు మీకు మీరు ఒకవేళ అనుకోయింటారు కదా ఫలానా మొబైల్ కొనుకుంటున్నారు కొనాలని ఏ బ్రాండ్
ఆహ్ ఏదైనా పర్లేదు బట్ అప్డేటెడ్ వర్షన్ ఉంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నా అండి.
అంటే అప్డేటెడ్ వర్షన్ అంటే అది బ్రాండ్ ఏది కావాలనుకుంటున్నారు.
ఆహ్ వివో కానీ లేదు అన్ని అంటే వన్ ప్లస్ కానీ అని అనుకుంటున్నా అండి.
వన్ ప్లస్ వద్దండి. ఎందుకంటే పొరపాటు ఇంకా ఇప్పుడు మీకు ఫోన్ కింద పడేసి అలవాటు ఉందా.
ఆహ్ చాలా నా చేతులూ ఉర్ పక్కనే ఉండవండి.
అయితే మీకు వన్ ప్లస్ పనికిరాదండి ఎందుకంటే ఒక్కసారి కింద పడితే ఇంకా వర్క్ చేయ్యదండి మీకు ఒక డిస్ప్లే చేయించడానికి ఫిఫ్టీన్ థౌసండ్ పడుతది అండి అది
ఓ మై గాడ్ అంత
వద్దండి ఆహ్ మరీ. వన్ ప్లస్ అంటే ఏమనుకున్నారండి వన్ ప్లస్ అని సామ్సంగ్ ఫోన్స్ అని అవి రెండు ఐఫోన్స్ అంటే ఐఫోన్ అంటే ఇంకా మనం వాటర్ లొ వేసిన ఏమవుదు కానీ వన్ ప్లస్ శమ్సంగ్ మనకి కింద పడితే డిస్ప్లే పోతుంది ఆహ్ సామ్సంగ్ కొ వన్ ప్లస్ కింద పడితే పోతదండి ఆ డిస్ప్లే చేయించడానికి పదహైదు వేలు పడుతుంది లీటర్ల్ శ సామ్సంగ్ కూడా అంతే పడుతుది అనమాట శంసంగ్ అయితే పదివేలు పడుతుది వన్ ప్లస్ అయితే పదిహేను వేలు పడుతుది పైగా మనం చేయిచ్చినా కూడా వన్ ప్లస్ స్క్రీన్ పదివేలు పె పదిహేను వేలు పెట్టి చేయించినా కూడా వర్క్ చేయదు ఇంక సరిగ్గా తర్వాత నుంచి ఇంక మీరు తీసుకొని పోయి ఇంక సెకండ్ హ్యాండ్ కమ్మేసి మరి కొత్తది తీసుకోవాల్సిందే.
ఓకే మీరు ఇలాంటి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను అది తీసుకోవాలని అనుకున్నాను. బట్ మీరు చెప్పిన దాని వల్ల నేను చాలా బాగా రియలైజ్ అయ్యానండి. నేను ఖచ్చిత ఖచ్చితంగా వన్ ప్లస్ అనేది తీసుకోనండి.
వద్దండి వన్ ప్లస్ అయితే అసలు తీసు కోకండి అంటే ఫోన్ పరంగా అయితే బాగుంటదండి. ఫోన్ అయితే బాగుంటది చాలా బాగుంటది ఫీచర్స్ కానివ్వండి కెమెరా క్వాలిటీ కాని కానివ్వండి అన్ని బాగుంటాయి.
ఉమ్
ఈ ఆహ్ మీకు ఉమ్ బాగోదన్నమాట అండి అందుకనేసి చెప్తున్నాను.
ఆహ్ నా మంచి కోసమే కదండి చెప్పేది చాలా
అందుకనేసి అండి మీరు వీవో కాకుండా వేరే ఏదన్నా తీసుకోండి మీరు అది కాకుండా వన్ ప్లస్ కాకుండా ఏదైనా తీసు కోండి మీకు బాగుంటదన్నమాట.
అవు ఓకే అండి అలాగైతే నేను వన్ ప్లస్ కా కుండా వేరే ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయి అని అంటే డెఫినెట్ గా నేను ట్రై చేస్తానండి.
ఏంట ఒక ఓ అవునండి. అవునండి.
ఇంకేంటండి.
అవునండి. ఇంకా మీరు అదొక ఇంకా అవే అనుకుంన్నారా ఇంకా వేరే వే ఫోన్స్ ఏమన్నా అనుకున్నారా?
ఆ నేనైతే వివో అండ్ వన్ ప్లస్ అనుకున్నాను. బట్ వన్ ప్లస్ గురించి మీర్ చెప్పిన తర్వాత అండ్ నా చేతులు ఊర్కనే ఉండవు అని తెలిసిన తర్వాతా ఆ ఖచ్చితంగా వి వో వన్ ప్లస్ అనేది తీసుకోకూడదు అని నేను ఫిక్సయ్యానండి. ప్పుడయితే సో నెక్స్ ఏదన్న ఫీచర్స్ మంచి అప్డేట్స్ అండి అలా ఉంటే డెఫినెట్గా నేను వేరే మోడల్ తీసుకుంటానండి. వేరే బ్రాండ్ తీస్కోడానికి చూస్తానండి. ఆ అవునండి. ఇంకేంటండి.
ఇంకా అంతేనండి మీరు ఇంకేమైనా ఫోన్స్ అనుకున్నారా ఇంకా గదొక్కటేనా?
ఆ అంతే అండి ఇంకా ఇంకా నా చెల్లి కోసం ల్యాప్టాప్ కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నా అండి ఇప్పుడు కాదు ఫ్యూచర్లో ఆ ఒక అవగాహన అనేది ఉంటే బెస్ అని నా ఫీలింగ్ అండి.
ఆ ఉండయండి.
అవునండి. మీరూ అండి.
మా నేను అంతేనండి ఇంకా ఇంకా ఏం విశేషాలు అయితే ఏం లేము.
మీరు ఏమన్నా ఫోన్ కొనుక్కోవాలి అని అనుకుంటున్నారా అండి.
లేదండి నాకు ఫోన్ మంచిగానే ఉంది డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పండి ఇప్పుడు మనకి వర్క్ అవుతుందన్నప్పుడు దానికి బదులు వేరే ఏదన్న మన ఇంట్లో లేని వస్తువు తీసుకుంటే యూజ్ అవుతది కాని ఉన్న వస్తువే పదే పదే తీసుకుంటే డబ్బులు వేస్టే కదండి.
అవును అది గుడా నిజమే అండి కానీ
ఫోన్ కొనాలంటే ఒక ముప్పై వేలు దాకా పడతది. ముప్పై నుంచి ఇరవై అన్నా పడతది. అదే ముప్పై వేల ఇరవై వేలు ఉంటే వేరే ఏ దానికన్నా వర్క్ అవుతది కదా మన ఇంట్లో ఏదైనా వస్తువు లేదంటే దాన్ని కొనడానికి అవుతది. మరీ ఫోనే పెద్ద ఫోన్లు కూడా పెద్దగా మనం ఏం యూజ్ చేస్తామండి ఫోన్కి. అంఇంత కాస్ట్ పెట్టి మళ్ళ ఇంకొకసారి కొనే అంత పని.
అవునండి అది కూడా నిజమే కానీ నా పరి స్థితి ఏంటి అంటే మా మమ్మీకి ఫోన్ మొత్తం అంతా పాడైపోయిందండి ఇంకా అది మొత్తం డిస్ప్
అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు మీరు మీరు అప్పుడు ఏం చేస్తారంటే మీ మమ్మీకి ఒక పదహైదు వేలు ఒక ఫోన్ వస్తది కదా అది తీసుకోండి టూ ము ముప్పై వేళు రెండు వస్తాయి కదా మీకు ఫోన్లు
వతున్నది ఆ అమ్మకి యూజ్ అవుతుందండి ఎందుకంటే తనకి ఎక్కువ ఆపరేట్ చేయడం రాదనమాట
ఇప్పుడు మీరు మీరు నెక్స్ట్ ఏది మీరు నెక్స్ట్ ఏది ఏది తీ కోవాలన్నా కూడా ఇప్పుడు థర్టీ థౌసండ్ త
అవును అది కూడా నిజమే అండి నా ఫీలింగ్ ఏంటంటే నేను ఫైవ్ జి మొబైల్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను కదా అది తీసుకుండేదేందో ఆ అంటే సింపుల్ సింపుల్ గా కాకుండా కొంచెం మంచి ఫ్యూచర్స్ ఉండి అలా తీసుకుంటే లైఫ్ టైమ్ ఉండదు కదా కదా అండి
ఎందుకండి ఇప్పుడు పదహైదు వేలకే మంచి మంచి ఫోన్స్ వస్తున్నాయి కదండి మీరు అంత ఇంత కాస్ట్ ఎందుకు పెడతారు చెప్పండి ఇప్పుడు పది పది వేలు కూడా ఫైవ్ జీ ఫోన్స్ వస్తున్నాయి పదివేలు పన్నెండు వేలు ఇప్పుడు ఇంకా ఏమన్నా పండగల ఆఫర్లు వస్తే పన్నెండు వేలకే వస్తుంది
ఇప్పుడు నేను వాడుతున్న మొబైల్ లో పద పదహైదు వేలే అండి
ఆ ఇప్పుడు పది ఇప్పుడు ఫైవ్ జీ మీకు ఫైవ్ జీ రాకముందు కొన్నట్టు అన్నారు ఫైవ్ జీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫైవ్ జీ ఫోన్స్ కూడా పదహైదు వేలకే వస్తున్నాయండి
అవునా అండి నాకు తెలీదండి మీతో మాట్లా మాట్లాడుతుంటే చాలా కొత్త విషయాలు తెలుసుకుంటున్నా అండి నేను
ఇప్పుడు ఫైవ్ జి ఫోన్స్ కూడా పదహైదు వేలకి వస్తున్నాయిండి అలా చ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు చూసుకోండి మీరు ఎందుకంటే ఫోన్ లో పెద్ద యూస్ చేయడానికంటూ ఏం ఉండవు కదా మనం ఫోన్స్ మాట్లాడడానికి యూట్యూబ్ చూడడానికి అంతే కదండి మన డబ్బు మిగిలిన కూడా దేనికో దానికి యూజ్ అవుతుంది కదా
నేను డెఫినెట్గా మా పేరెంట్స్తో మాట్లాడి డిస్కస్ చేసుకొని ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే నేను పాటిస్తానండి
అవునండి సరే సరే అండి బాయ్ అండి
బాయ్ అండి